చెప్పవే
అక్క ఏం చేస్తున్నవ్ తిన్నవా?
ఆ తిన్నా, మీరు తిన్నారా?
తిన్నమ్మక్క మధ్యాహ్నం ఇగ ఇప్పుడు ఇఫ్తార్ టైమ అయిందిగ, వీళ్ళస్తె ఇఫ్తార్ చేసుకుంటే తినాలి
ఉహు సహరి చేసారా?
లేదక్క చేయలేదు.
ఆ
జేసవా?
లేదు
ఏం చేూస్తానవ్ బిజీ అయిపోయినవ్ బాగా, ఫోన్ కూడా చేయట్లేగా
ఆ హాస్పిటల్కి వెళ్తాన్న ఇగ టైమ్ ఉండట్లే ఉమ్ బిజి బిజీ
ఏం చేత్తాంది మాహి?
మేడం పడుకుంది.
పడుకుందా?
ఉమ్
తిందా ఏమన్నా?
ఆ బిస్కెట్లు చేసిన తిన్నది.
తగ్గిందా అక్క ఫీవర్?
ఆ పర్లేదు తగ్గింది.
తగ్గిందా?
ఉమ్
ఏం చేస్ ఉమ్ ఏం చేస్ నమరి ఇయాళ? ఉం
మూన్ మూన్ మూన్స్
నాన్ వెజ్ తెచ్చిన ఎట్ల చేశావ్ ఆ బిస్కెట్స్
మూన్ బిస్కెట్లా
ఊ
అవి ఫస్ట్ స్టవ్ స్టవ్ మీద ఒకటి మందం గిన్నె పెట్టుకొని దాంట్ల దాన్ని దాంట్లో ఒక స్టాండ్ ఏదైనా ఒక స్టాండ్ తీసుకొని దాంట్లో పెట్టేసి క్యాబ్ పెట్టి కాసేపు వేడి చేస్ కోవాల బౌల్ అట్లా వేడి చేసుకోని పక్కకు పెట్టేసి అది కొంచెం సిమ్ లో పెట్టి టేడు గ్యాస్ ఆన్ చేస్
ఉమ్ హౌ హౌ దాన్ని ఊ హ్మ్ ఆ అవును బాగా డిస్టబెన్స్ ఇస్తాంది ఊ చెప్పక్కాయ్ ఎప్పుడు
ఇన్పిస్తుందా ఇప్పుడు సౌండ్
కొంచం లైట్ గా గోధుం పి
ఉమ్మ్
గోధుమ పిండి ఉంటది కదా అదొకటి ఒక క ప్పు తీసుకొని చెక్కెర షుగర్ ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి
ఉమ్
హాఫ్ కప్ షుగర్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ లో ఒక జల్లెడ పెట్టు కోని ఈ కప్పు గోధుమ పిండిని ఫస్ట్ జల్లించుకోవాలి జల్లించుకొని హాఫ్ కప్ షుగర్ అని చెప్పినా గా షుగర్ పౌడర్ అది అంటే హాఫ్ కప్ అంటే పావు కప్పు షుగర్ తీసుకొని మిక్సీ పడితే అరకప్పు షుగర్ పౌడర్ వస్తాది
ఊ
అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పడితే మనకు హాఫ్ కప్ పొస్తది హాఫ్ కప్పు కూడా గోధుమ పిండి జల్లించుకున్న జల్లెలు తీసుకొని అది కూడా ఆ జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఆ రెండు వీటిలో ఈ ఇప్పుడు నెయ్యి ఉంటది గా ఘి ఘీ ఘీ కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి
ఆహా
హాఫ్ కప్పు గఘీ తీసుకొని ఈ ఘీ చక్కెర పౌడరు గో గోధుమ పిండి మిక్సీ మంచి మెత్తగా స్మూత్ గా మనం పిండి మనం చపాతి పిండిలా కోవాలి మరీ గట్టిగా కాకుండా స్మూత్ గా రఫ్ ఇట్లా చేసుకోవాలి చేసుకొని దాని మంచిగా స్కూన్ తో ఏసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అట్లా పక్కకు పెట్టాలి రెస్ట్ ఇవ్వాలి దానికి
ఆ
చ్చిన తర్వాత దాని పక్కా పెట్టి ఫస్ట్ గ్యాస్ మీద ఒకటి ప్రీహీట్ చేసుకుంటానమా బౌల్ ఆ బౌల్లు హీట్ అయిన చూసుకొని మళ్ళీ ఇంకొక ఇంకొకటి బే
బాల్ తీసుకోవాలా ఆవుం ఆ ఆ ఓవేన్ ఓవే
బౌలే ఒకటి బౌల్ తీసుకొని దాన్ని గీ గీ తీసుకొని మంచిగా గీ అప్లై వేసుకోని దాంట్లా ఈ బిస్కెట్స్ ని ఇప్పుడు ఆ పిండి తీసినాం కదా ఆ పిండిని ఫై మినిట్స్ నానింతరావత ఇట్లా స్క్వేర్ షేప్లా ఒక అర ఇంచు ఇంచు ఇంచు మందంతోనీ స్క్వేర్ షేప్ల లో స్మూత్ గా చేయతోనే మన జొన్న రొట్టె చేసినట్లు చేయాలే
ఉహ్
తి ఏదైనా గాజు గ్లాస్ అయినా లేకపోతే ఏదైనా కప్పో గ్లాస్ ఏదైనా ఒకటి తీసుకొని చిన్నగా మూన్ లాగా మూన్ న్లాగా వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ కట్ చేసుకోవాలి
అదే అదే
కట్ చేసుకోని దాన్ని ఇప్పుడు ప్రీహిట్ చేసిన బౌల్ లో ఆయిల్ అప్ గీ అప్లై చేసుకున్న దానిల దగ్గర దగ్గర దగ్గర దగ్గరకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైన్గా లైన్ పెట్టుకొని
హ్మ్
ఆ హీట్ చేసిన బౌల్ లో ఇవి పెట్టేసి టో ట్వంటీ మినిట్స్ అట్లా బాయిల్డ్ చేసుకోవాలే బేక్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకోవాలి బేక్ అయి తుందా లేదా ఎంత వరకు అయింది అయిందా కాలేదా అని చెక్ చేసుకోవాలి
ఆ
చెక్ చేసుకొని బేక్ అయితే ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో బేక్ అయిపోతుంది వంట
హ్మ్
తర్వాత సర్వ్ చేసుకొని తినేసెయడమే
సక్సెస్ అయిందా నీకు వచ్చిందా మంచిగోచ్ నేను తింటుందా మాహీ
హ్మ్ తింటుంద్
తింటుందా గోధుమ్ పిండింతోనే చేస్సావ్ అయితే
ఆ మైదా అవసరమయితే మైదాతో కూడా చేసుకోవచ్చు
కానీ మైదా కొంచెం ఎలాస్టిక్ లా ఉంటది కదా
మైదా కంటే గోధుమ పిండి బెటరు చిన్న పిల్లలకు గోధుమ పిండితో పెట్టుకుంటే మంచి హ్మ్ మైదా పిండి చేస్తేనేమో పిల్లలు కదా వాళ్ళు కొంచెం హెల్తీ గా
డై డైజెస్ట్ కూడా అవ్వదు కదా మైదా డైజెస్ట్ కూడా అవ్వదు హు అవ్వే ఇంకేంటి హు ఈ రోజు ఏం చేస్తావ్ మరి వంటలు
ఈ రోజా బాస్మతి బగారా ఏసిన చికెన్ కర్రీ గా అండి
స్పెషల్ ఏంటిది ఈరోజు
స్పెషల్ ఏం లేదు ఉ తినాలనిపించింది చేసిన
ఓకే ఓకే
హ్మ్ హ్మ్
ఈరుజ దావాతే ఏమి లేదా మరి
ఉన్నాయి వాళ్ళు వెళ్ళారు వతికే వెళ్ళారు వాళ్ళు
అకే
నేను ఇంట్లోగా చేయాలనుకుని చేసినా
ఎలా ఉంది మరి ఈ రోజు నీ డే
ఈ రోజా ఈరోజ అంతా బిజీ బిజీనే ఉంది వంటల మీదనే ఉన్న ఆ
అద ఇపో ఎంత మరి పని మతం అమ్మే అవును
ఆవు మళ ఫుడ్ పెట్టాల
హ అంటల తయనా అట్ అరి
ఆ
ప మ ఇంకేంటి ఇంకేం చేయ్యాల అనుకుంటార మరి మాట కోసం వంటారు సర
ఇప్పుడు ఏదైనా చూడాలి డ్రై ఫ్రూట్స్ తోనే ఏదైనా
అ మ మ
సగు బియ్యమ అన్నా డ్రై ఫ్రూట్స్ అన్నా వాటిని వేయించి మఖానాతోనే ఏదన్నా కూడా వేస్తాను
ఫ మ ఏసా వాక్య ప రాజా
మకాన వేస్తా కదా అప్పుడప్పుడు
మొన్న నేను ఒక చూసాకమ్మాఖన్న రెసిపీ బాగానే ఉందిది ఐస్ క్రీమ్ అంటే దాంతో చేసారు
మఖ మతనా ఆ మాయట్లాదుచను
చూసా గాని అంత గుర్తు లేదాక్క నేనుీకు పంపిద్దాం అనుకున్నా మర్చిపోయినా అడి హ
అ స
ఇంకా ఏంటి విశేషాలు
ఇ ఎన్నందారు
హెందీ ఎస్తా వాక్క నువ్వు
ఆ ఇస్తా అంత పర్ఫెక్ట్గా రాదు నార్మల్
ఇగ అంతే నన్యలాయితేయా ఇక
వేజత మన ఫంక్షన్స్ కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నప్పుడు వేసుకుంటాం
సవర్క
బయట వాళ్ళకి కూడా ఎత్తా అ మ
చేస్తావా రైడింగ్ వచ్చామా నీకు
అ
చ్చ బైక్ కార్ స్కూటీ వస్తారా
చేస్తా
ఉందా నీకు స్కూటీ ఉందా మరి
నాకు స్కూటీ లేదుకనేవి చేస్తా
స్కూటీ లేదు కాని చేస్తావు ఎవరు నేర్పించారు మరి నీకు రైడింగ్ ఓ న ఒంద నువ్వే నేర్చు
ఆ
ఫోర్ వీలర్స్ ఏమైనా అడుగుతావా మరి
ఫోర్ వీలర్స్ నాడుపా టూ వీలర్
నేర్చుకోకపోయావా మరి అది కూడా
దానికి టైం రాలే ఇంకా నేర్చుకోవాలి ఫోర్ వీలర్ కూడా
నేర్చుకో నేర్చుకో మెల్లగా ఫోర్ వీలర్ నేర్చుకొని కార్ తీసుకో
అమ్మో అంత తీసుకునేటట్టు ఉన్నదా మాకు
ఉ ఎలా ఉంది మీ వ వెేదార ఈ రోజు మరి
ఈ రోజా ఆ మస్తు ఎండ ఉంది బయట
ఎండ ఉందా
ఫుల్లు పెరిగిన ఎండలు అమ్మో గోరం ఉంది బయట
అవునా
ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేపోతుం
ఆ ఇంకా నాన్న రోజులు భగభగం అంటాయి ఇంకా
ఆ మేనే మే ఎండాకాలం అట్లాచ్చేస్తే ఇంకా పెరుగుతుంది టెంపరేచర్
అవునవును చాలా పెరిగిపోయింది ఇంకా అప్పుడు చాలా ఉంటంది అందుకే ఇప్పటి నుంచే సమ్మర్ రెసి స్ కూల్ డ్రింక్స్ కూల్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయడం నేర్చుకో ఇంకా అన్ని లీస్ట్ పెట్టు
ఆ పెట్టుకోవాలి
ఆ రోజు ఎక్కటి చేయడానికి రోజు ఒకటి సమ్మర్ రెసిపీస్ అనేసి తీటీసి పెట్టిపోయ్యా
ఆ పెట్టడం ఆ
ఇంకా ఏంటక్క విశేషాలు
అ
మేమ లే ఈరోజు మార్నింగ్ నుంచి ఖాళీగానే ఉన్నాం
ఆ
ప్లేస్ ఇంటి ఇంట్లో పని చేస్తున్నాం కూర్చున్నాం మా మమ్మీ వాళ్ళతోసే టైమ్ స్పెండ్ చేస్తాం సం
ఆ
అలా కొద్దిసేపు మాట్లాడడంకోసేపు ఫోన్ చూస్త చకు కాసేపు బయట కూర్చుని ఎన్వైరన్మెంట్ మొత్తం చూసా
ఆ
అలా అలా డే ఇప్పుడు దాకా అయ్యంది ఇక ఇంకా ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఫాస్టియంగ్ అంటే ఇ కుంటున్నారు
ఎవరెవరు ఉన్నారు మీ చెల్ల వల్ళ
మ చెల్లి ఒకతె
ఓకే ఓకే
మ చెల్లి ఒకతె ఉంది
ఉహు
సరే అక్
ఆ ఆ ఓకే